హలో
హలో ఎలా ఉన్నావ్
బాగున్న నువ్వు ఎలా ఉన్నావ్ ఏం బిజీ అయిపోయినవే ఈ మధ్య
హ్మ్ నేను కూడా బాగున్నాను ఏం బిజీ ఏం బిజీ ఏం లేదుే
అయితే ఏం మెసేజెస్ కాల్స్ ఏం చేయడం లేదే
ఏం లేదు ఆ అంత ఇంట్రెస్ట్ రాలా అంత ఫోన్ చూడరడం లేదు ఈ మధ్య
హు అవునా మరి ఏం చేస్తున్నావ్ మరి ఫోన్ చూడకపోతే.
అంటే నేను కొంచెం విలేజ్ కు వచ్చా మా నానమ్మ వాళ్ళ ఊరికి అక్కడ. కొంచెం నేచర్ ని ఎంజాయ్ చేస్తూ బాగా మంచి. అఉంటే విలేజెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా.
హు నీకంటే విలేజ్ అంటే ఇష్టం అన్నమాట.
హు అవును సిటీ కంటే కొంచెం విలేజే నాకు ఎక్కువ ఇష్టం. మరి నీకు
నాకు అంటే నేను సిచ్యువేషన్స్ ని బట్టి ఇష్టపడతాను ఇంకా సిటీస్ లో చూసుకుంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా!
ఉ అవును పెద్ద పెద్ద స్కూల్స్ ఉంటాయి ఇంకా కాలేజెస్ కి వెళ్ళాలంటే కాలేజెస్ కూడా మంచిగా ఉంటాయి ఇంకా ఏమైన్నా డిసీజెస్ అట్లా వస్తే హాస్పిటల్స్ ఉంటాయి. ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. అక్కడ
అవును ఇంకా ఏమన్నా షాపింగ్ చేయాలంటే ఏమన్నా ఒక మూవీ చూడాలంటే ఏ చ్ ఎక్కడికైనా తిరగలా అంటే ఫ్యామిలీతో రెస్టారెంట్స్ కి ఇలా సిటీనే కదా బెటర్ అనిపిస్తుంది.
అవును ఇంకా ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మంచిగా ఉంటుందేమో కదా అంటే ఫైవ్ మినిట్స్ కి టూ మినిట్స్ కి ఒకసారి బస్సెస్ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి అంత ఇది కష్టం ఏమి ఉండదు సిటీస్లో నాకు తెలిసి
అవున్ ఇంకా మెట్రో ఆప్షన్స్ అనేటివయితే చాలా ఉంటాయి కదా సిటీస్ లో క్యాబ్స్ ఇంకా రాప్ ర్యాపిడో వచ్చేసింది ఈ మధ్య అయితే ర్యాపిడో అంటా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా
ఉ అవును ఇంక మెయిన్ గ ఏమంటే ఇంక ఏమన్నా మనకి జాబ్స్ ఏమన్నా కావాలంటే అంటే ఆపర్చునిటీస్ ఏమైనా కావాలంటే జాబ్సి ఇంగ మనం సిటీకి వెళ్ళి వెతుక్కోవాల్ల అది ఒక క ఒక మంచిగా కొంచెం బెనిఫిట్ సిటీస్లో ఉంటే
అవునది నిజమే ఇంకా నువ్వు విలేజ్ లో చూసుకుంటే నీకేమన్నా చెయాలంటే కూడా వన్ టైప్ ఆఫ్ షాప్ ఓన్లీ వన్ టైప్ వన్ టైప్ పంజాబీ ఉంటుంది కానీ అది సిటీస్లో చూసుకుంటే నీకు డిఫరెంట్ టైప్స్ చ్ లైక్ కంపెనీస్ అంట ఇండస్ట్రీస్ అంటా ఇవన్నీ ఉంటాయి గదా సిటీస్లో
మ్ అవును ఇంగ సిటీస్లో ఇంకా టెక్నాలజీస్ కూడా ఎ ఉందేమో కదా
అవును ఇంక జూసుకుంటే నువ్వు విలేజ్ కన్నా సిటీ లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎ ఎక్కువ ఉంటుంది డిజిటల్ సర్వీసెస్ అన్ని ఈజీగ అన్ని అవెలబుల్ గా ఉంటాయి. కదా
అసలు నేను మా ఊరు నుంచి విలేజ్కివోస్థాంటే ఆ సిటీలో నుంచి ట్రాఫిక్ ఎంత ఉందంటే దానికి ఒక టూ అవర్స్ పట్టింది తెలుసా నాకీ
అవునాదేమో నిజమే పి కార్స్ లో అయితే ట్రావెల్ చేయడం చాలా అంటే చాలా కష్టం ఎమ్మెల్యే సిటీలో
ఉ అసలు ఆ ట్రాఫిక్ లో అసలు ఆ సరౌండింగ్స్ ఏమీ కనపడలేదు అట్లే పొల్యూషన్ అయ్యంది అక్కడ
అవును ఆ పొల్యూషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆ సిటీస్ లో ఆ సౌండ్ పొల్యూషన్ ఆ ఎయిర్ పొల్యూషన్ ఈ రెండే ఎక్కువ ప్రాబ్లమ్ చేస్తాయి
అవునసలు ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల అసలు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది సిటీస్ లో అందుకే కొంచెం ఇట్లా రిలాక్స్ అవుదామని ఇట్లా విలేజ్ కు వచ్చాయి ఇక్కడ ఎంత ఫ్రెష్ ఎయిర్ వస్ తాందో మంచి గాలి లీ పంట పొలాలు ఎంత బావుందో తెలుసా ఇక్కడ నేచర్
అది నిజమే వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది ఎక్కువ సిటీ లైఫ్ లో ఇంకా విలేజ్ లైఫ్ లో అంటావా గ్రీన్ ఫీల్డ్స్ ఇక్కడ ఉండే ఫ్రెష్ ఎయిర్ ఇదంతా చూడంగానే అసలు మైండ్ అయితే రిలాక్స్ అవ్పోతుంది ఫస్ట్
అవును యాక్చువల్ గా మేము అందరం మిద్దె పైన పనుకుంటామా పొద్దున్న పొద్దున్నే ఆ ఐస్ ఓ ఓపెన్ చేసరికి ఆ స్కై కనిపిస్తుంది పైన ఎంత మంచిగుంటుందో ఆ ఎండ మనం మీద పడతా ఇంగా బర్డ్స్ సౌండ్స్ వింటాం మార్నింగ్ మార్నింగ్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందో అట్లాంటి మార్నింగ్ దొరకాలంటే ఇంగ రాసిపెట్ట పెట్టూండాల
అది నిజమే నేచర్ కి చాలా దగ్గరగా ఉండొచ్చు కదా విలేజ్ లో ఉంటే
నా అవును అసలు పొల్యూషన్ సిటీ కన్న చ్ విలేజే బెటర్ అనిపిస్తుంది
అది నిజమేలే ఇంకా అక్కడ విలేజెస్ లో మేము చ్ రైతుల వ్యవసాయం అయితే చాలా హార్డ్ వర్క్ గదా వాళ్ళది చూడగలం ఎంత క్లియర్ గా కనిపిస్తుంది కదా
ఉ అవును పొద్దున్నే పొద్దున్నే లేసి అన్ని పనులు అసలు ఫోర్ కు ఫోర్కి త్రీకి స్టార్ట్ అయిపోతారు వాళ్ళు వెళ్ళి పంట పొలాల దగ్గర అట్లా తిరుక్కొనివచ్చి అంతా చెక్ చేసుకొని పనిలోకి ఇంగ దిగి పోతారన్మాట
హు ఇంకా విలేజెస్ లో ట్రెడిషనల్స్ కూడా బాగా ఫాలో అయితారు అందరు కలిసి వెంత బాగా సెలబ్రేట్ చేస్ త అంటారు కదా
ఉ అవును ఫెస్టివల్స్ అయితే చానా బాగా సెలబ్రేట్ చేశారు మన ఇంటి చు చుట్టుపక్కల ఉంటారు గదా వాళ్ళకి మనకి ఎంత బాండింగ్ ఉంటుందో తెలుసా ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళ వాళ్ళది మనది బాండింగ్
అవున్లే ఇంకా ఒకరికి ఒకరు హెల్ప్ కూడా చేసుకుంటా ఉంటారు
అవును ఇంగా మెయిన్ గా చెప్పాలంటే నాకు ఇక్కడ ఎక్కువ నచ్చింది అయితే మంచి ఫ్రెష్ గాలి వస్తుంది ఎంత బాగుంటుందో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది తెలుసా
ఉ అయితే ఇంకా అక్కడ ఉండేపొలాలు అయితే ఇంకా ఫ్రెష్ ఫ్రెష్ గా పండొచ్చు కదా ఇక్కడ మీకు ఫ్రెష్ గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా దొరికిపోతాయి
ఆవును ఇక్కడైతే అంతా ఇంటి దగ్గరయినా పండిస్కుంటారు లేకంటే వాళ్ళకి పొలాలుంటాయి కదా అక్కడన్న పండిచుకొని అంత ఫ్రెష్ ఫ్రెష్గా కోసుకొని ఒచ్చి తింటారంట వాళ్ళు
మ్ కానీ నాగ్ తెలిసీ ఇలాంటి ఫెసిలిటీస్ కొన్ని విలేజెస్లో గుడా తక్కువగానే ఉంటాయి కదా
మ్ ఆవును ఏమంటే విలేజ్ కాబట్టి ఇంగ హాస్పిటల్స్ గుడా అం ఎక్కువ ఉండదూ కాలేజెస్ లో కడా చాన తక్కు కువ కాలేజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ
ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా కొన్ని ఏరియాస్ లో తక్కువగానే ఉంటాయి
మ్ అందుకే కొంతమందీ ఇవింతా మెయిన్ గా హాస్పిటల్స్ కాలేజెస్ లేవని వాళ్ళు కొంచెం మైగ్రేట్ అయ్యేది సిటీస్ కి లేకుంటే అందరూ విలేజె ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు హాలిడేస్ వచ్చిన కూడా వాళ్ళు విలేజస్కె ఒస్తరు ఎంజాయ్ చేద్దామని
అది నిజమే ఎక్కువ నాకు తెలిసి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ కోసం వాళ్ సిటీకి వెళ్ళిపోతా ఉంటారు
మ్ ఆవును హయ్యర్ స్టడీస్ కోసం ఇంగ వాళ్ళు మైగ్రేట్ ఐతరన్మాట విలేజ్ నుంచి సిటీకి
సిటీ లైఫ్ ఏమంతా ఇదిగా ఉండదు ఏమంటే ఎగ్జైటింగ్గా ఉంటుంది నాక్ తెలిసి
ఆవును నేనైతే ఎప్పటికీ ఇంగ విలేజ్ లైఫే ప్రిఫర్ చేస్తా ఏమంటే కొన్నీ టి కొన్ని బెనిఫిట్స్ ఉండవు కాబట్టి ఇంగ విలేజ్ లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది చెప్పొచ్చు
మ్ సిటీలో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయ్ విలేజ్ లో నేచర్ బ్యూటీ ఎక్కువ ఉంటుంది
నావును ఇంగ సిటీస్ లో మనం ఏమైనా షాపింగ్కి వెళ్ళాలంటే ఇంగ ఈజీగా అయి పోతుంది గదా సిటీస్లో
ఔను విలేజ్ లో అయితే మాకు ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఈజీగా అవైలబుల్ గా ఉంట్ టుంది ఫ్రెష్ ఎయిర్ కూడా అంటే పీస్ఫుల్ గా ఉంటుంద్ నువ్ చెప్పినట్లు
మ్ అవును అదే షాపింగ్ జేయాలంటే ఇంకా విలేజెస్లో షాపింగ్ చేయాలంటే కుదర్దు కాబట్టి మనం సిటీక్ వెళ్ళాల కానీ సిటీలో ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుందా దొరకదు అందుకె మనం విలేజ్కి వెళ్ళాలా
అంతే లే ఇంకా చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ లో లివింగ్ గుడా సిటీ లో ఎక్కువే కదా స్పా విలేజ్ కన్నా
అవును చాలా విన్నా అసలు హౌస్ రెంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మంత్లీ స్టార్టింగే ప్రైస్ అది స్టార్టింగ్ ప్రైజే ఫిఫ్ట్ తిన్ థౌసండ్ అంటా
అవున అది వన్ బిహెచ్కేనే ఒస్తుంది
మ్ ఆవున్ ఇంగా హౌస్ రెంటే ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఇంగ డైలీ ఎక్స్పెన్సెస్ ఇంగా ఎన్ ఇ ఉంటాయ్ చెప్పు ఇంటికీ సరుకులు ఇవి అవి షాపింగ్స్
ఇదీ నిజమే ఇంకా విలేజ్ లో అయితే కొన్ని ఎక్స్పెన్సెస్ తక్కువగానే ఉంటాయీ
మ్ అవును అసల్ చాన మంచిగ సింపుల్ గ ఉంటుంది విలేజ్ లైఫ్ నన్ అడిగితే
ఇంకా నాకు తెలిసి విలేజ్ లో ఉండే వాళ్ళు హెల్త్ పర్స్పెక్టివ్ లో చాలా కాన్షియస్ గా ఉంటారు కదా
ఉ ఉనా అక్కడ వాకింగ్ చేసేకి కూడా స్పేసెస్ స్పేస్ ఎక్కువ ఉంటుంది హాయిగా ఫ్రీగా తిరగొచ్చు అనమాట అక్కడ
అవునువు విలేజ్ లో వాళ్ళు చేసే వ్యవసాయం వాళ్ళు చేసే పనులు అదే నేచురల్ ఫిజికల్ యాక్ క్టివిటీగా మారిపోతుంది వాళ్ళకి సిటీస్ లో అయితే జిమ్ కి వెళ్తారు
ఉ అవును ఇప్పుడు మనం ఏమైనా విలేజ్ లో స్టార్ట్ చేసినాం అనుకో వాకింగ్ చేసేది మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గ్రూప్ అయి వస్తారు మనం నేను కూడా వస్ తానే నేను కూడా వస్తా అని
అన్నది ఒకరికి సాయం చేసినట్లు కూడా ఉంటుంది ఇంకా వాళ్ళ ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది
ఉ అవును అయినా విలేజెస్ కూడా ఇప్పుడు ఇన్ ఇంకా ఎట్లున్నాయో ఏమో కదా డిజిటల్ ఫెట్స్ ఫెసిలిటీస్ అనేవి పెరుగుతున్నాయి
అవును అది నిజమే బెటర్ అనుకుంటా కదా ఇట్లా స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తయారు చేయడంస్ ఇలా విలేజెస్ లో
ఉ అంటే విలేజ్ బ్యూటీని చెడగొట్టకుండా మెయింటైన్ చేస్తూ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే మంచిగానే ఉంటుంది నాకు తెలిసి
ఉ అయితే ఇంకా నీకు సిటీ లైఫ్ కూడా ఇష్టము విలేజ్ లైఫ్ కూడా ఇష్టం అన్నమాట
ఉ నాకు రెండు నచ్చుతాయి ఏమంటే సిటీలో కొంచెం ఆపర్చునిటీస్ కొంచెమే ఎక్కువ ఉంటాయి ఇంగ విలేజెస్ లో ఆ ఫ్రెష్ ఎయిర్, పీస్ ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది
అంతేలె నాకు కూడా అలాగే అనిపిస్తా ఉంది
ఉ ఉ సరేలే అయితే ఇంగ డిన్నర్ చేసేసి మళ్ళ కాల్ చెయ్యి
ఆ సరే అయితే బాయ్
బాయ్